హలో హలో హలో హాయ్ ఎవర్ యూ
హాయ్ నేను బాగానే నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం స్నేహం గురించి మాట్లాడుకుందామా
మంచి ఐడియా, స్నేహం చాలా ముఖ్యమైన విషయం
నీకు స్నేహం అంటే ఏమనిపిస్తుంది?
ఆ ఉహ్ స్నేహం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే స్నేహం
అవునా అవును అలాగే ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా హలో
ఆ నిజమే మంచి స్నేహితులు జీవితానికి ఆనందం ార్
హలో
హలో
వినిపిస్తలేవాయిస్ సరిగ్గా చిన్నగా వినిపిస్తుంది
దయచేసి
ఆ
హ జ
నీకు చాలా మంది స్నేహితులు ఉన్నారా
హ హలో
మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు
ఆ
హలో
స